హలో
బావున్నావా
ఉమ్ బావున్నా నువ్ బా
ఉమ్ బావున్నా ఏం చేస్తాన్నావ్
ఏం చేయలేకాలి నువ్వు
నేను కూడా అంతే కూర్చో నున్న పైన
ఉహు
ఊ ఇక్కడ చెట్లు పుట్లు అన్నీ ఉంటే చూసుకుంటూ ఉంటున్న వాటిని
అవున
హ అ లేరు ఇగ్ ఆ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంగ డిన్నర్ రెండు కలిపి ఈవినింగ్ తినేస్త ఓకే సారి
ఆ అంతే ఇంట్లో ఉంటే అంతే
ఉ అవును ఇంకా ఈ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ప్లాంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో గ కదా నువ్వు ఎప్పుడున్నా ఆలోచిస్తున్నావా ప్లాంట్స్ ప్లాంట్స్ గురించి,
అ అవునునవును ఎం చేయ కుండా మన లైఫే
ఒహో
ఉ అవును నిజం అసలు ఆక్సీజన్ ఇవ్వడం ప్లాంట్స్ మెయిన్ రోల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అన మాట అవి
ఆ అవును కరెక్టే మనం బ్రీత్ చేయడానికి అవి చాలా ఇంపార్టెంట్
ఉ అసలు మనం సర్వైవ్ ఇవాళ అంటే అసలు మెయిన్ ప్లాంట్స్ ఉండాలి ఆక్సిజన్ ప్లాంట్ అంటే ఆక్సిజన్ ఉండాలంటే మెయిన్ ప్లాంట్స్ ఉండాలన్నమాట ఇంకా వచ్చి ఈ ప్లాంట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటుంది.
ఆ కరెక్ట్ ఇంకా కార్బన్ డై ఆక్సైడ్ ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి టి ఆక్సిజన్ వదులుతాయి, మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉనిందినుకో మనకి ప్రాబ్లమ్ అవుతుంది. తుంది కానీ చెట్లు మాత్రం అవి పీల్చుకొని మనకి మంచిగాలి ఇస్తాయి.
ఊ అవును నేను ఒకటి విన్నా నైట్ టైమ్స్ లో ఎన్నో ప్లాంట్స్ ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయా ఏమన్నా,
ఆ అంటే ఎక్కువ రిలీజ్ చేసినాయింటే అందుకని నైట్ లో చెట్లు కింద పనుకోద్దండి అని చెప్తారు
ఊ అది మామూలుగా మర్రి చెట్టు కింద పనుకోకూడదు అంటూ అంటారు కదా నైట్ టైమ్స్ లో అదే నంట మెయిన్ రీజను
ఆహా
మనం ఏమనుకుంటాం దయ్యాలు భూతాలు ఉన్నాయి అనుకుంటాం,
ఆ కరెక్టే
ఊ ఇంకా వచ్చి పొల్యూషన్ తగ్గించడానికి కూడా చానా హెల్ప్ అవుతాయి కదా ప్లాంట్స్
ఆ ఇంకా
అ
అసలు ప్లాంట్స్ లేకుంటే అసలు లైఫే ఉండదు నాకు తెలిసినంత వరకు ప్లాంట్స్ చాలా ఇంపా టెంట్ అన్ మాట
అవును కరెక్ట్ టే ఇంకా మనకి ఫుడ్ కూడా ప్లాంట్స్ నుండే వస్తుంది అన్ని
ఉ అవును అసలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రెయిన్స్ అంటా అన్ని ప్లాంట్స్ నుండే వస్తాయి ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలన్నా కూడా మొత్తం ప్లాంట్స్ నుంచి మన ఫుడ్ ఫుడ్డు కూడా ప్లాంట్స్ నుంచి వస్తుంది మనం పీల్చుకునే గాలి కూడా ప్లాంట్స్ నుంచే వస్తుంది
ఆ కరెక్ట్ ఇంకా పొల్యూషన్ ఏంది పొల్యూషన్ తగ్ గించడానికి కూడా అవి హెల్ప్ అవుతాయి అలాగే అనిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి మనమే కాదు ఇంకా జంతువులు కూడా ప్లాంట్స్ మీదే
ఊ అవునంట ఇండై డైరెక్ట్ లీ మనం కూడా అనుకో ఇన్ డైరెక్ట్ లీ ఏంది డైరెక్ట్ గా మనం కూడా దాని పైనే డిపెండ్ అయినామనుకో
ఆ క కరెక్టే ఇంకా ఏదైనా ప్లాంట్స్ నీ చూసి
హ అవును ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చానా స్మూ మోస్ట్లీ ప్లాంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయినమాట దాంతోనే కదా ఎక్కువ తయారు చేసే ది
అవున అవును ఇంకా వాటి అంటే ప్లాంట్స్ యొక్క లీవ్స్ రూట్స్ హేబ్స్ అలాంటివి యూస్ చేసి చేస్తారు
అవును ఇంకా ఇప్పుడు రీసెంట్గా రీసెంట్గా అంటే అంటే ఇంస్టా లో ట్రెండ్ అయింది కదా ఆయిల్ ఆయుర్వేదిక్ ఆయిలు ఉన్న ఇరవై ముప్ప రకాల హర్బ్స్ రూట్స్ అంతా యూస్ చేసి వాళ్ళు దాన్ని ప్రిపేర్
పేరు ఏం పేరు
ఏడు
కునేది కదా తలకి పెట్టుకునేటియి
ఆ అవును ఏం ఆ ఆదివాసి హెయిర్ ఆయిల్ అసలు అసల్ ఫేక్ రియలివి కూడా తెలియలేదు ఇంతవరకు
ఆ అది కూడా అది అది ఇంకా ఏమంటే కొన్ని కొన్ని దాన్ని నాటు వైద్య కూడా చాలా మంది యూస్ చేస్తారు
హూ అవును అది దాన్ని చాలా మంది కూడా ప్రమోట్ చేసనరు కదా
ఆ అవును అవును
ఇంకా వుడ్ కూడా ప్లాంట్స్ నుండే వస్తుంది మనం యూస్ చేసే
అటివల్ల ఇంకా మన ఇ చేసుకోవచ్చు ఒక హౌస్ కి ఇండోర్స్ విండోస్ అవి కూడా పెట్టిస్తాం
హ అవును సోఫ లంటా ఎంత అంటే కబోర్డ్స్ వేపించడం మొత్తం వుడ్నే యూస్ చేస్తాం అనమాట మనం కూడా
కరెక్టే ఇంకా
పేపర్ గుడా ట్రీస్ నుంచి వస్తుంది
అవునా నాది గుడా కరెక్టే ఇంకా బుక్స్ నోట్ బుక్స్ అన్నీ అవే మంది యూస్ చేస్తా ఉంటారో అవి ఎన్ని
మ్మ్ అవున అసలు ఎక్కడ డిఫారెస్ట్రేషన్ అయిపోతుందో అని ఒక్కొక్కసారి భయం అయితుంది మనం ఫ్యూచర్ జనరే షన్ కసలు ఏం మిగల పెట్టతాం మనం ఇట్లా యూజ్ చేస్తే
ఆ అది గూడా కరెక్టే
మ్మ్ ఇంకా ఇప్పుడు చూస్తానవా గ్యాస్ షార్టేజ్ వచ్చి ఇంగ కట్ట్లు చానా ఇక్కడ చూడు క అట్లు ఏరుకునేకి వెళ్త్ తనరు చాలా మంది జనాలు
ఇంకా సిటీల్లో ఉన్న వాళ్ళకి ఉండవు గదా కట్టెలు అవి అమ్ముతన్నారు సిటీలల్లకి కట్టేలు
అవును ఇప్పుడు మనం ముందు గుడ కౌడంగ్స్ అదేందో ఆడ పెట్టి ఏందో రౌండ్గా ఏందో అంటారు దాన్ని
హలో
హ్మ్ ఇంగా ప్లాంట్స్ వల్ల క్లైమేట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది ఇంకా చెప్పాలంటే
ఆ కరెక్టే
మ్మ్ ఇంకా రైన్ ఫాల్ కి కూడా చాలా హెల్ప్ చేసాయన్నమాట ఇవంతా ప్లాంట్స్
ఆ వర్షం తక్కువ పడ్డానికి కారణం చెట్లు లేకపోన చూస్తే ఎక్కువ పడిపోతుంది ఒకతాన చూస్తే తక్కువ పడుతుంది
ఉమ్ అవును ఇంకా షేడ్ గుడా ప్లాంట్స్ ఇస్తాయన్నమాట అంటే మనం అంటే ట్లా ఎట్లాండి ఏమంటారు నీడ
ఆ నీడ నీడ అవునవును ఎండా కాలంలో కరెక్ ట్టే
ఉమ్ సమ్మర్ లో ట్రీస్ కింద నిలబడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడే చూడు సమ్మర్ లో రోడ్ పైన ట్రావెల్ చేస్తా ఉంటే చెట్టు కింద కొంచెం కూల్గా అనిపిస్తుంది మళ్ళ ఎండలో పోయినప్పుడు కొంచెం అసలు వేడి తట్టుకోలేమన్న్మా ట
ఉమ్ ఆ
ఇంకా సాయిల్ ఎరోజన్ ని గూడా ప్రివెంట్ చేస్తాయన్న్మాట చెట్లు
ఆ కరెక్ట్ ఇంకా హీట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే అంటే చెట్లు వేర్లు ఉంటాయి గదా వాటి వల్ల సాయిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు సాయిల్ ఎరోజన్ అనేది తగ్గుతుంది
ఊహు ఇంగ వచ్చి లేదంటే ఫ్లడ్స్ వచ్చే వచ్చేస్తాయి లే ల్యాండ్ స్లైడ్ సనేవి ఎక్కువ జరుగుతాయి మనం ప్లాంట్స్ అదే మనం ప్లాంట్స్ ప్లాన్ చేస్ ఉంటే ఆ రూట్స్ అనేది స్ట్రాంగ్ గా పట్టుకోన్ ఉన్ ఉంటాయన్న్మాట ఆ సాయిల్ని అప్పుడివంత ప్రివెంట్ చేయచ్చు మనం
ఆ కరెక్టే ఇంకా మనమైతే చెట్లె కణం కోసం గుడ ప్లాన్ చి వాటిని
హుమ్ అవును ఇప్పుడు గార్డెన్స్ అంట పార్క్స్ అంట చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేస్తారన్నమాట ఏమన్నా ఈవెంట్స్కి
ఆ హ
అ ఇంకా హౌస్ లో ప్లాంట్స్ పెట్టి ప్లాంట్స్ పెడ్తే ఇం ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుం ది మనం ఫ్రెష్ ఎయిర్ ని పిల్చుకోవచ్చు మంచిగా ఉంటుంది అనమాట ఇంకా వచ్చి మీ ఇంట్లో ఏమన్నా ప్లాంట్స్ నువ్ అంటే పెంచుతాన్నావా
హలో ఏ చె
అంతా మనకి ప్లాంట్స్ పెంచేస్తానన్నమాట
ఇంకా ఇంకా మా హౌస్ లో అ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ నాటిన నువ్వు నువ్వు
హుం నేను కూడా అంటే టొమాటో బ్రింజాలు అవే ఉన్నాయి ఏమైన్నా యూస్ఫుల్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవే ఇంగ మనం ట్రీస్ కట్ చేయడం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది కదా
ఆ అవును కరెక్టే అది మాత్రం జరగదేమొ
హుం
చేస్తున్నారు దానికి ఏదా విదిగా నాట అంటే నాటితెన్నా సరిపోతుంది
హుమ్ ఎన్ని కట్ చేస్తున్నారో అన్ని నాటితే ఇంకా ఈక్వల్ గా వస్తుంది అనమా మాట ఫ్యూచర్ కోసం ప్లాన్స్ సేవ్ చేయాలి కదా
ఆ కరెక్ట్ే
హుం ఇంగా అది కూడా మన రెస్పాన్సిబిలిటీ కిందే వస్తుంది
వా
సరే అయితే నేను మళ్ళీ చేస్తాను అన్నం తినేసి మళ్ళీ చేస్తా బాయ్